బాగున్నారా మేడం ఆ బాగున్నాను మే డం ఏం చేస్తున్నారు మేడం
అవును మే మేడం రోజు చేస్తాను
ఏ ఏ టైమ్స్ లో వాకింగ్ చేస్తా ఉంటారు మేడం
స్తాను మేడం ఈవినింగ్ కూడా అలా సిక్స్ టు సెవెన్ థర్టీ
నేను కూడా ఈవినింగ్ వాకింగ్ చేస్తా ఉంటాను మేడం మార్నింగ్ లేకడానికి కొంచెం బద్ధకం మేడం అందుకేనే ఈవినింగ్ టైమ్స్ లో చేస్తా ఉంటాను
ఉమ్
ఏమైనా కుక్ చేసారా మేడం ఈరోజు వెజిటేబులా నాన్ వెజ్జా వెజ్జా
వెజ్జే కుక్ చేసాను మేడం మీ రోజు
వెజ్ అంటే ఇష్టమా మేడం నాకు నాన్ వెజ్ అంటేనే చాలా ఇష్టం మేడం
ఉహు అయితే మీకు నాన్ వెజ్ వంట వండడం వస్తుందా
ఆ వచ్చు మేడం బాగా కుక్ చేసుకుంటాను నేను కుక్ చేసుకుని తిన్నదే నాకు ఇష్టం
ఉహూ
వేరే వాళ్ళ కుక్ చేసింది నేను అంతగా తినాలనిపించదు అందుకే అందుకే నేనే కుక్ చేసుకుంటాను అవునా ఎలా ఉంది
పర్లేదు బాగానే కుక్ చేసింది ఇప్పుడు మీలాగే అక్కడ మా రూమ్ లో కూడా ఒక అమ్మాయి ఉంటాది అనమాట
అవునా మేడం కట్ చేస
య చ్చి స
ఆ అన్నయ్య
హల్లు ఉన్నావా
ఆ ఉన్నాను మేడం ఏమైంది మేడం సడన్ గా మాట్లాడలేదు
చేసారా
అవునా మేడం మీ అన్నయ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మేడం అంటే కొట్టుకుంటూ ఉంటారా బాగా
అవును మేడమ్ బాగా కొట్కుంటం తిట్కు మా అన్నయ్య బయటకి వెళ్తానంటే ఏమన్నా తీసుకుని రమ్మని చెప్ప
అవునా మేడం నాకు కూడా అన్నయ్య ఉంటే బాగుండు కొట్టుకోవడానికి తిట్టుకోవడానికి ఏదైనా షేర్ చేసుకోవడానికి ఒక అండగా అని ఎప్పుడు అనుకుంటా ఉంటాను మేడం కానీ నాకు ఏ అన్నయ లేడు. ఉమ్ మీకు ఏ ఎంతమంది బ్ర బ్రదర్స్ ఉన్నారు
ఒక్కడే ఉన్నాడు మేడం ఓన్గా అయితే ఒక తమ్ముడు ఉన్నాడు
ఓ నైస్ మేమ్ ఒక అన్నయ ఒక తమ్ముడు మిమ్మల్ని ఇంకా రాణి లాగా ట్రీట్ చేస్తా ఉంటారు కదా మేడం మీరు లక్కీ మేడమ్ వ చెంట
చెప్పండి మేడం ఇంకెంటి ఆ ఉన్నాను మేడం
ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తింటారా ఇది ఈవినింగ్ టైమ్ కదా మేడం
ఉమ్ తింటాను మేడమ్ స్నాక్స్ తెమ్మనే పంపించాను ఇప్పుడు మా అన్నయని
ఉంహు అవునా మేడం మీరు ఎటువంటి స్నాక్స్ ని బాగా ఇష్టపడతార అంటే స్వీటా హాటా
హాట్
ఆ హాట్ బాగా ఇష్టంగా తింటారా
హా మేడమ్
నాకు కూడా హార్ట్ అంటేనే ఇష్టం, స్వీట్ కొంచెం తింటే బానే ఉంటది. తర్వాత బోర్ కొట్టేసినట్ట
అందుకే మేడం మీ వాయిస్ కూడా మీలా హర్ట్ గా ఉంది.
ఆ మీరు మీ అబద్ధం చెప్తున్నారు. నాకంటే మీ వాయిస్ చాలా బా నచ్చింది. నాక్
ఏహే ఏం కాదు మేడం నిజం చెప్తున్నాను. నేను
మేడం మీ వైస్ చాలా బావుంది. మీరు ఎక్కువ స్వీట్ టుదా ఉంటారు అనుకుంటా మీ వాయిస్ కూడా అలా స్వీట్గా ఉంది.
వాడు తింటారు, కాబట్ మీ వాయిస్ హాట్ గా ఉంది.
మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసారా మేడం. అక్కడికి మేడం.
ఏదైనా ట్రిప్పు లాంటివి, అలాంటివి చేసారా మేడం ట్రిప్స్కి వెళ్ళడం.
ఉహ్ చేసాను మేడం
ఆ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేసుకుంటారు మేడం
తప్పకుండా మేడం
ఎలా చేసారు మీరూ మీర్ ట్రిప్ టైమ్ లో ఎంజాయ్ ఎలా చేసారు. ప్రతి ఒక్కటి నాతో షేర్ చేసుకోండి మేడం. యా ఎన్ పెద్ద లాంగ్ జాంప్ ఉండే మనం బేగళూర్ ఏళ్ళాము. ఓ నైస్ మ్యామ్ హుహ్
ఆ తర్వాత కర్ణాటక
నువ్ సర్ణటక కూడా వెళ్ళారా మ్య
హా మేడం, చాలా ఇష్టం మేడం.
హు చెప్పండి మేడం, మీరు ఎలా ఎంజాయ్ చేసారో
లైఫ్ ఇంతకు ముందు బా ఎంజాయ్ చేసేదాన్ని మేడం. ఈ మధ్య అంతగా ఏం ఎంజాయ్ చేయలేకపోతున్నాను.
అవునా మేడం, అంతే మేడం ఒకొక్క టైమ్ లో బాగా ఎంజాయ్ చేస్తవ్ ఓ టైంలో ఎంజాయ్ చేయడానికి టైం ఉండదు.
ఉహూహ్
ఇంకా ఏయా ట్రిప్ కెళ్ళారు మేడం.
ఇంకామ్స్ అనంతపూర్ లో కూడా కొన్ని కొన్ని చోట్లు తిరిగాను మేడం.
మా ఉమ్ మేడం నీ నెగిటివ్ ప్లేస్ అంతఃపురమా.
అవును మేడం మీది
ఆ మాది ఆంధ్రప్రదేశ్ సైడ్ మేడం. ఏలూరు ప్రెజెంట్ ఎక్కడ్ ఉంటున్నారు మీరు
హుహ్ విజయవాడలో ఉంటున్నారా. మీకు మ్యారేజ్ అయిందా. యేమి అంటే లేదు మేడం, లవరునాడు.
అవునా మేడం. మీరు కనే మ్యారేజ్ చేసుకోవాల్ అనుకుంటున్నారా.
తప్పా
కాంగ్రాట్యులేషన్స్ మేడం. అయింది కానీ మేలావ్ లేవ్ తెస్తే మ్యారేజ్ అయింది కదా మీ లైఫ్లో ఎప్పుడైనా శాడ్గా ఫీల్ అయిన సిచ్యువేషన్లు ఉన్నాయా. అయ్యో అలా అంటారు. ఏంటి మేడం
నాద్ మేడం కానీ ఏం చేస్తాం అది రిలైజ్ అవ్వడానికి ఇంకా టైం పడతది.
ఎన్ని సాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో, అన్ని మంచి మూమెంట్స్. కూడా ఉంటాయి కదా మేడం.
హ్మ్మ్ మీ లైఫ్ లో అలా ఏం లేవా మేడం? ఉ
అహా ఉన్నాయి మేడం చాలా. అంటే నేను కొంచెం అయ్యో అలా కాదు మేడం వేరే వర్క్ ఏదో చేస్తన్నాను. ఆ అవును మేడం.
చెప్పండి మీ లైఫ్ లో ఎలాంటి మూమెంట్స్.
అంటే నేనూ ఎవరినైనా లవ్ చేద్దామనుకున్నాను. అలా ఎతక్క ఎతక్కా మా ఫ్రెండ్ లవరే నాకు నచ్చాడు.
హ
అదే ఫ్రెండ్ లవర్ నే లవ్ చేస్తే తప్పు కదా మేడం ఇంక సైడ్ అయిపోయాను మేడం.
అయ్యో పర్వాలేదు లవ్ వచ్చాయండి నీకోసం వాళ్ళిద్దరుూ విడిపోతారు
కదా మేడం అందుకే నేనెప్పుడు ప్రపోజ్ చేయలే తనకి. అంతేనండి అంటే షార్ట్ స్టోరీ అంతే మేడం.
అయ్యో
అన్ని లవ్లో మీలా సక్సెస్ అవ్వం మేడం, మాది ఇంకా సక్సెస్ అవ్వలేదు మేడం. ఎలాగైనా
సాహసాలు చే
నేను ఎలకీళా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మేడం.
థ్యాంక్ యూ మేడం.
మీతో మాట్లాడుతుంటే కూడా మైండ్ కొంచెం రిలీఫ్ గా ప్రశాంతంగా ఉంది మే అ
హ హ
అవునులే మేడమ్. ఈవెనింగ్ ఏం కర్రీ వండుతారు?
అ
రెస్నికి చపాతి చేసి ఊటక్క కరు ఉతాను అంటే ఏంటి మేడం నేనెప్పుడు వినలేదు.
మా అనంతపూర్ లో ముటిక్కాయంటారు మేడం, మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలిదు?
దానిదీ ఇంగ్లీష్ పేరు గాని తెలుగు పేరు గాని చెప్పరా మేడం? నాకు తెలియట్లేదు. దోవ కర్రీ నేమెంటో! ఒకే మేడమ్ బీన్సా? బీన్స్ అంటే పీన్స్ కా బీన్స్ై ఓకే మేడమ్ నే ఫస్ట్ టైమ్ మీ దెగ్గరే ఇంటన్నను మేడమ్, బీన్స్ లో టైప్ మొటిక్కాయంటరు. అ
కొంంతాయి మడంం
చాలా థ్యాంక్స్ మేడం మీరు నాకు ఒక డిష్ నేర్పించ
ఉమ్ ట్ట అంటార నిజమే మేడం మొట్టికాయ అనే అంటారు
మొట్టికాయ అంటారు అ ఇంకా నమ్మబుద్ది ఓ
కర్రీ కి కూడా ఓల్చుతారా అని ఉంటాది మేడం అనంతపూర్ లో రకరకాల కర్రీలు ఉంటాయి మేడం ఆంధ్రా లో ఎప్పుడైనా విసిట్ చేయాలే అనుకుంటున్న విజిట్ చేయండి మేడం తప్పకుండా
ఓ
మేము ఈ అనంతపూర్ లోనే ఉంటాం మేడమ్ ఉమ్ వెళ్ళాను మేడం చాలా ఇష్టం మేడం ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ప్లేస్ బీచ్ ఉమ్ మీరు ఎప్పుడైనా వెళ్ళారా మేడం ఓకే మేడమ్ ధన్యవాదాలు థ్యాంక్ యు మామ్